హలో హలో
హలో
హలో అండి నమస్కారం అండి
హలో ఎలా ఉనర్
బాఉన్నం మీరు బాఉంన్నారా
బాహున్నం
ఇది అయిదండి
లేదింక మీరేం చేస్తున్నారు
నేను మంచిగా బయట వెదర్ కి చిల్ల్ అవుతున్న
అ ఓకే
మీ దగ్గర వెదర్ ఎలా ఉంది సమ్మర్ కదా
వర్షం వచ్చేలాగానే ఉంది
ఎండల్ స్టార్ట్ అవ్వలేదా అండి మీ దగ్గర
మధ్యాహ్నం ఎండలో ఉన్నాయి గా సాయంత్రం వర్షం పడుతుంది
అవున ఇంకా మరి ఈరోజు మీ డే ఎలా ఉంది
చాలా హెక్టిక్
చాలా హేక్ క్టిక్ ఆహ్ అవును మికు విలేజ్ లైఫ్ ఇష్టమా సిటీ లైఫ్ ఇష్టమా
విలేజ్ లైఫ్ ఇష్టం నేందుకు అంటె చిన్నప్పటి నుండి అక్కడే పెరిగ ప్రాపర్లీ బ్రాట్అప్ సమ్ విలేజ్ కాబట్టి
మరి ఇప్పుడు సిటీలో ఎలా ఉంటున్నారు మరి
మేం సిటీ లో ఉంటున్నాం అని మీ ఎవరు చెప్పారు
అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం అందరు అట్టే వస్తున్నారు ఎడ్యుకేషన్ కోసం అయినా జాబ్ కోసం అయినా
నేను ఎడ్యుకేషన్ చేస్తున్నట్టు మిక్ ఎవర్ చెప్పారు
ఇంక అలా
మీరు అట్ల ఎట్లా అనుకుంటారు నేను ఎడ్యుకేషన్ చేస్తున్నా సిటీలో ఉంటా అని
నేను ఆహ్ నేను చేస్తున్న అని మీరు కూడా చేస్తున్నారు అనే ఒక ఇమాజినేషన్
మీ ఏజ్ నా ఏజ్ సేమ్ అని మీ ఎలా అనుకుంటారు
మీది కొంచెం గొంతు మా ఫ్రె రం ఒక వేషవిలో ఉంటదండి ఆమె దాని లెక్కలా ఉంది అందుకనే అలా అనుకున్నాను
మరి మీ ఫ్రెండ్ కాల్ చేయాల్సింది నాతో మీ ఫ్రెండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు
తప్పట్లేదండి మీతో మాట్లాడాలి
మీరు విలేజ్ లో ఉంటారా సిటీ లో ఉంటరా
మేము తప్పట్లేదండి సిటీలో ఉంటాం
ఆహో లేకపోతే విలేజ్ లో ఉంటారా
కానీ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు కదండి ఆడ ఉండుంటే అక్కడా ఉండేదాన్ని
మీరు వెలేజా
అనండి మది విలేజ్ కమ్ టౌన్
ఓకే
అటు సిటీకి సిటీలో ఉన్న అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి విలేజ్ లో ఉన్న అన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి
ఓకే
ఉమ్ మల మూవీలో సారా రసట్త
అర్ధం కాలేదు
మూవీ మూవీ చూసారా
లేదు రీసెంట్గా ఏం చూడలేదు
నేను ఇంకా మూవీ ఆడదాం కాలేదన్నార మానికోట్న
ఏ మూవీస్
ఎ లేయి చాలా శంకు లో ఉన్నారు
నాక ఏం అర్థం నా వట్లే
ఓకే అండి
మీరు మీరేం మూవీ చూసారు
నేను మూవీ ఏం చూలేదండి సిరీస్ చూశాను
మీకు అదే పనా అండి
అవునండి
మూవీస్ చూడొచ్చుగా సరిగ్గా సిరీస్ ఎవరు చూడరండి అం
ఆ సిరీస్ చూడండి మీరు మీకు మీరు కూడా నచ్చుతుందండి అవును మ మరి అదే ఫేమస్ సిరీస్ అండి ఒకసారి హాట్స్టార్ లోకి వెళ్ళి చూడండి దాని వ్యూ తెలుస్తుంది
ఏం సిరీస్
హార్ట్ బీట్
ఆబోద్ వద్దండి మాకు అట్లాంటివి వద్దు థ్రిల్లర్ అయితేనే చూస్తాం మేము
అట్లాంటివి నచ్చవా అండి మీకు
లేదు థ్రిల్లర్ యాక్షన్ ఇవే చూస్తాం అసలు సిరీసే చూడను మూవీస్ చూస్తాం
మీరు ఊవీ పర్సన్ మేము సిరీస్ పర్సన్ ఎవరిది వాళ్ళకే కదండి
అవును
మరి మీ ఫేవరెట్ మూవీ ఏంటి ఫెవరెట్ హీరో అ ఉన్నారా
అలా ఏం లే మూవీస్ అంటేనే ఇష్టం
ఏ మూవీ ఇస్తాం మరి
అనే మూవీస్ చూస్తాను
రీసెంట్ గా అన్ని మూవీస్ చూసిారా అండి వచ్చిన మూవీస్ అన్ని
రీసెంట్గా థియేటర్ లో చూసిన మూవీ అనగనగా కరాజు
ఓహోఓ కామెడి మూవి ఎక్కువ థియేటర్ లోకి వెలీ చూస్తారా అండి మీరు మూవీస్
అవును ఎవ్రీ ఫెస్టివల్ వన్ ఫిలం ఒక ఉగాదికి మిస్ అయింది
నేను రెచ్చికేసి అనుకుంటా కదండి
థియట్రికల్ ఎక్స్పీరియన్స్ మస్ట్ వచ్ సంగ్
ఉంటండి ఎప్పుడు అదే పన అండి ఇంకేం పనిలేదా మీరు సినిమా చూసాడు తప్ప
ఇ డోంట్ నో బట్ థియట్రికల్ ఎక్స్పీరియన్స్ అన్ని ప్యారె శేలా జోస్ ఏం త్రిల్ ఉండదండి
ఎవరిజ పిరడి నేను ఫైస ఇలా మూవీస్ చ
నేను మీరు చూపి మీరు చూస్తారండి నేనే ఏంఆన్ అంతేలే
అంటే అంటున్నారు కదా పైరసీ ఎక్స్పీరియన్స్ అని నేను
జనరల్ గా చెప్తున్నా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాలి కొన్ని మూవీస్ కి
ఎవరి ఇ ఫ్రస్ట్ వలలేద
యా
ఇంగ్లీష్ మీడియయం అండి ఇంగ్లీష్షద అకుంట్రొమ్ ఇంగ్లీష్ మీడి మాట్లా
నేను తెలుగులోనే మాట్లాడ న్న ఇంగ్లీష్ అర్ధం అయితుందా ట్రాన్స్లేట్ అవుతుందా
ఫర్ ఓల్డ్ టైమ్ యూ షుడ్ నాట్ యూస్ ఇంగ్లీష్ వర్డ్స్ అండి
మరి మేరు మాట్ పడుతున్నారుగా ఇంగ్లీష్
అ చెప్పాను పలే
ఇంకా ఏం చేస్తు
మ పక్కకి క్రికెట్
హలో
పక్కన క్రికెట్ ఆడుతున్నారు చిన్న పిల్లలు
మీరు క్రికెట్ ఆడుతున్నారుారా ఎవరు
చూస్తున్నానండి చూస్తున్నాను
చూస్తేం వస్తుందండి
అద ఒకక సరదా అండి ప్రతి ఆరెడ మ్ క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు
తెలుసు ఆది ఒక గేమ్
స్పోర్ట్స్ అనుకునా ఎవ గేమ్స్ పగారా అండి మీరు అంటే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆన్లన్ గేమ్స్
ఆన్లన్ గేమ్స్ మనుషులతో గేమ్స్
ఆ అది కనిపిస్తు మాట్లాడే విధానం లోనే తెలిసిపో చాలా మీ నవ్వు కూడా చాలా సింకు లో ఉండండి ఇ
తప్పం పో
ద భయం ఎస్తుంది కొంచెం పక్కనల సేఫ్టీ దృష్టిలో పెట్టుకోవాలండి
పక్కన ఎవరు లేరండి
అంటే మార్చప్పుడు మేము వింటున్నాం కదండి మళ్ళ నాకు మధ్యలో ఏమన్నా అయితే చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరండి
ఓకే అనాదనా మీరు
అవునండి అందరు ఉన్నార
చల్ దొబ్బెయండి ప్లీజ్
అండి యూ ఆర్ యూజింగ్ ఆన్ పార్లమెంటరీ వడ్
ఓకే ప్లీజ్ దొబెయ్ అండి సచ్ ఎ క్యూట్ వర్డ్ అండి
ఓ వై గాడ్ ప్లీస్ డోంట్ యూస్ దట్ ర్రే మీకు ఏమోర్ ఆఫ్ ఫ్రాన్స్ పంచాలి
అర్దం కాలె
మీదే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కార్స్ వెళ్ళడమా మేనేజర్
వినిపయట్లేదు గట్టిగా మాట్లాడాం గోయింగ్ ఔట్ విత్ గోయింగ్ ఔట్ విత్ ఫేవరెట్ పీపుల్
ఓ పో ఎవరండి ఆ ఫేవరెట్ పీపుల్
ఉంటారు అంటే ఒకరే ఉంటారు ఎక్కువ ఉంటారండి
వస్తానే ఉన్టై ఇట్లాంటివన్నీ అన్వైలబుల్ గా ఉంటె ఒక్కరే ఉంటారా
అర్ధంగాలేదు
నిక్ ఎవరో ఫేవరేట్ ఉనారు కథ ఫేవరేట్ న్ అవైలబుల్ అన్ అవైలబుల్ గా ఉంటే మీరు ఒక్కరే ఏం చేస్తారు
గట్టిగా మాట్లాడరా నాకు ఏమినపడట్లేదు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది
డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా
చెప్పండి
ఏం లేదండి మా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి
ఎందుకు
జాగ్రత్తగా అడ్త విలవు ఒక టాబ్లెట్ వేసుకుంటం భయమేస్తుంది. బాయ్